అవునా
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
ఉ బాగున్నా ఏం చేస్తాన్నావ్
ఏం చేలేదు అవును ఈ మధ్య ఏఐ గురించి ఎక్కడ చూసినా డిస్కషన్స్ జర్ తున్నాయి స్టూడెంట్స్ కి ఏఐ అంటే థ్రెట్టా లేక ఆపర్చునిటీయా.
ఆ అవును ఇది చాలా ఇంట్రెస్ట్ ఇంటరెస్టింగ్ కొషన్ నా ఒపీనియన్ లో అయితే ఏఐ ఒక ఆపర్చునిటీ అని చెప్తా
కానీ చాలా మంది ఏఐ జాబ్స్ ని రీప్లేస్ చేస్తుందని భయపడుతున్నారు కదా.
ఉ కరెక్టే కానీ టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి అలాంటి భయాలు ఖచ్చితంగా ఉంటాయి కదా.
ఆ అవును ఉదాహరణగా
అంటే కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది జాబ్స్ పోతాయని అనుకున్నారు
ఆ కానీ కొత్త జాబ్స్
ఉ అవును ఎక్జాక్ట్లీ
మరి ఏఐ స్టూడెంట్స్ కి ఎలా హెల్ప్ చేస్తుంది.
అంటే ఆ లెర్నింగ్ ఫాస్ట్ అవుతుంది అప్పుడు
ఆ ఎలా
అంటే ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఏఐ ని అడ్ గి ఎక్స్ప్లనేషన్ మనము పొందవచ్ చ్చు ఈజీగా అంటే ఆ టైమ్ లో ఎవరు మన అందుబా ట్లో లేకపోయినా ఏఐ ఏ టైమ్ లో అయినా ఉంటుంది కదా.
అంటే పర్సనల్ టుటర్ లాగా
ఉ అవులానే
అది మంచి అడ్వాంటేజ్
ఉ అవును ఇంకా కోడింగ్ రైటింగ్ రీసెట్ లాంగ్వేజ్ లెర్నింగ్ లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఏఐ మనకి.
మరి డిసడ్వాంటేజెస్ ఏంటి
అంటే ఇంకా డిసడ్వాంటేజ్ ఏమంటే స్టూడెంట్స్ ఏఐ మీద చాలా ఓవర్ డిపెండెంట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది
మీనింగ్
అంటే అంటే స్టూడెంట్స్ ఆలోచించకుండా డైరెక్ట్ ఆన్సర్స్ కాపీ చేయవచ్చు ఏ ఐ ఇచ్చినవే
ఆ అవును అది నిజం మరి అసైన్మెంట్స్ ఏ ఐ తో చేయడం కరెక్టా
ఆ ఏ ఐ ని అసిస్టెంట్ గా యూస్ చేయడం ఓకే కానీ మొత్తం మన అసైన్మెంట్స్ కోసం ఏ ఐ ని యూజ్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటున్నా
ఆ కంప్లీట్గా ఏ ఐ మీద డిపెండ్ అవ్వడం
అది ప్రాబ్లం అయిపోతుంది అప్పుడు
ఎందుకు
అంటే అప్పుడు స్టూడెంట్స్ స్కిల్స్ డెవలప్ అవ్వవు కదా
ఆ అవును నేను గమనించాను చాలా మంది ఏ ఐ ఆన్సర్ ని చదివి కుండా సబ్మిట్ చేస్తున్నారు
ఉ అవును కరెక్టే ఇంకా అది లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్ కూడా క్రియేట్ చేస్తుంది
ఆ మరి కంపెనీస్ ఏ ఐ ని యూస్ చేస్తున్నాయా
ఉ చాలా కంపెనీస్ యూస్ చేస్తున్నాయి
అప్పుడు ఫ్యూచర్ ఎంప్లాయిస్ కి ఏ ఐ నాలెడ్జ్ కంపల్సరీ అవుతుందా
ఆ నా ఒపీనియన్ ప్రకారం అవుననే చెప్తా
ఎందుకని
అంటే ఏ ఐ టూల్స్ యూజ్ చేయడం ఒక బేసిక్ స్కిల్ గా మారుతుంది
కంప్యూటర్స్ నాలెడ్జ్ లాగా
ఉ అంతే ఎక్జాక్ట్లీ
మరి టీచర్స్ రోల్ కూడా తగ్గిపోతుంది కదా
ఉ అంటే ఖచ్చితంగా అయితే కాదు
ఎందుకని
అంటే ఏ ఐ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది కానీ టీచర్స్ గైడెన్స్ ఇస్తారు కదా
హ అది నిజమే
ఉ ఇంకా హ్యూమన్స్ ఎక్స్పీరియన్స్ ని ఏ ఐ రీప్లేస్ చేయడం కష్టం కదా
ఆ మరి ఏ ఐ క్రియేటివిటిని రీప్లేస్ చేస్తుందా
ఉ కొన్ని టాస్కుల్లో హెల్ప్ చేస్తుంది
కానీ ఒరిజినల్ ఐడియాస్
అంటే హ్యూమన్ క్రియేటివిటి ఇంకా ఇంపార్టెంట్ కదా
మరి ఈ సీ ఈ స్టూడెంట్స్ కి ఏ ఐ యూస్ ఫుల్ల
ఉ చాలా యూస్ఫుల్ మనకి
ఎలా
అంటే ఎంబ్రాయిడ్ సిస్టమ్ ఇమేజ్ ప్రాసెసింగ్ రోబోటిక్స్ విఎల్ఎస్ఐ వెరిఫికేషన్ ఆటోమేషన్ లో యూజ్ అవుతుంది
అది ఫీచర్స్కోప్ ఉన్న ఫీల్డ్ కదా
ఉ అవును
మరి స్టూడెంట్స్ ఏ నుంచి ఎలా బెనిఫిట్స్ పొందాలి
అంటే ఏఐని లెర్నింగ్ టూల్ గా యూస్్ చేయాలి అప్పుడు
షార్ట్కట్ కోసం కాదా
హమ్ అంతే ఎగ్జాక్ట్లీ
ఒక స్టూడెంట్ ఏని కరెక్ట్గా యూస్ చేస్తే
అంటే అప్పుడు ప్రొడక్టివిటీ పెరుగుతుంది
ఒకవేళ రాంగ్ గా యూస్ చేస్తే
అప్పుడు స్కిల్స్ డెవలప్ అవ్వవు అనుకుంటా
అయితే ఫ్యచర్ లో జాబ్స్ పోతాయా
అంటే కొన్ని రరిపిటేటివ్ జాబ్స్ తగ్గవచ్చు
మరి ఏయితే కొత్త జాబ్స్
అంటే కొన్ని జాబ్స్ కూడా క్రియేట్ అవ్వచ్చు అంటే ఏఐ ఇంజనీరింగ్స్ ప్రాంట్ ఇంజనీర్స్ ఏఐ ఆడిటర్స్ ఆటోమేషన్ స్పెషలిస్ట్స్ లాంటివి వస్తాయనుకుంటా
అంటే జాబ్స్ మారతాయి కానీ కంప్లీట్ గా డిసపీయర్ అవవు
ఉ అంతే కరెక్ట్
మరి ఏఐ వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి
అంటే నాలెడ్జ్ యాక్సెస్ అనుకుంటున్నా
మరియితే బిగ్గెస్ట్ డిసడ్వాన్ంటేజ్
అంటే మిస్యూస్ చేసుకోవడం లేదా ఓవర్ డిపెండెన్స్ వల్ల
సరే అయితే ఇప్పుడు ఫైనల్ గా ఏ అంటే క్రిట్ లేక ఆపర్చునిటీయా
ఆ ఏని యూజ్ చేయడం నేర్చుకున్న వాళ్ళకే అది ఒక ఆపర్చునిటీ లాగా ఉంటుంది
ఏయిని యూజ చేయడం నేర్చుకుంటున్నా వాళ్ళకి ఏయిని యూస్ చేయకపోవడం నేర్చుకోకపోతే
అప్పుడు అదొక ఛాలెంజింగ్ గా మారిపోతుంది వాళ్ళకి
అవును మంచి పాయింట్
ఇంకా టెక్నాలజీని అపోస్్ చేయడం కన్నా మనం అడాప్ట్ చేయడమే అడాప్ట్ అవ్వడమే చాల బెటర్
నేను కూడా అదే అనుకుంటున్నా
ఇంకా ఫ్యూచర్ లో ఏద వర్క్ చేయడం నార్మల్ అయిపోతుంది అని అనుకుంటున్నాను నేను
అప్పుడు స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలయితే
హమ్ ఎక్జాక్ట్లీ
ఈ డిస్క్రిప్షన్ నుంచి నేను ఒక లెసన్ నేర్చుకున్నాను
అవునా ఏంటి
ఏఐని ఫియర్ చేయకుండా స్మార్ట్గా యూజ్ చేయాలి
ఉ అంతే పర్ఫెక్ట్
అ ఈ రోజు పటన్స్ వచ్చిన్నాయి అవి టుమారే ఏమనా పంపియల్లా ఆ
ఆ టుమారోనా ఏం వద్దులేం మళ్ళా పిన్ని వచ్చినప్పుడు కావాలంటే తీస్కుందాం.
మమ్మీ వచ్చేది అయితే నెక్స్ట్ మంత్ అనుకుంట ఈ మంత్లోనే మళ్ళీ వస్తుందంట.
ఆ అప్పుడు తీస్కుంటాలె.
మ్ బాగున్నయి కొత్తవి
అహా
కొన్ని కొన్ని సేమ్ ఉన్నాయి కొన్ని కొత్తవ్ వచ్చినయి ఎంత అంటే తెలీదు. మ్ ట్వంటీ ఏమో వచ్చినయి లోపలుండేటి
ఉ హ్
మ్
ఇంకా దొరికిందా ఫోటో
ఆ దొరికింది. ఎప్పుడో దొరికింది కానీ ఫొటోస్ మాత్రం అన్ని చూస్తా ఉంది.
మ్ హ్
వాళ్ళ పెళ్లి ఫోటోలు
మ్
మళ్ళీ నాయి అన్నీ చూసుకుంటా కూర్చునింది.
మ్
ఈ పాటికి మొబైల్ ఉంటే గేమ్స్ ఆడుకుంటా ఉంటుంది.
మొబైల్ ఏమైంది?
మొబైల్ నా ద
అవున్ కరెక్టే మర్చిపోయిన
పెద్దమ్మ పెద్దప్ ఫోటో కూడా ఒకటుంది.
మ్ హ్ అవునా
కున్న ఫోటో
ఇప్పుడు మాక్ ఒక లింక్ వచ్చింది రిజల్ట్స్ వచ్చినాయంట.
ఇప్పుడ?
మ్
చూస్ ఇప్పుడే చూస్కున్నావా?
లేదు ఇప్పుడే వచ్చినయి మీకు వచ్చేసినాయా?
మాకి కాలేజ్ ఓపెన్ చేసినప్పుడే వస్తాయనుకుంట ఎప్పుడు టే లాస్ట్ టైమ్ అలానే వచ్చిన రిజల్ట్స్
మ్ హ్
ఆ ఇంకా అయితే ఇంక అందరు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తా ఉంటారు కదా అప్పుడు
ఆ పెట్టినార్ అప్పుడే గ్రూప్లో లింక్ పెట్టినారు. ఇంకొన్ చేపుల్లో అయితుంది. అంటే ఇంక ఇప్పుడే కదా పెట్టిందీ సర్వర్ బిజీగుంటుంది రాదు ఇంకా నైట్లోప తెలుస్తదంతే
ఆ మాకు అంతే మాకసల్ ఓపనే అవ్వదు.
ఆ సేమ్ మాకు అంతే గు ఆదీ ఆహా అంతే రిజల్ట్ టైమ్లో మాత్రం ఓపెన్ అవ్వదు.
అంటే ముందుసారి బాగుంనుంది. ఈసారి ఏదో కొత్తదిగ చేంజ్ చేసినారంట అందు కో బాగలేదు అది రానే రాదు
హ్మ్
ఎవ్వరికి రాదు అసలు
అంతే కొన్ని కొన్ని సార్లు అంతే మాకైతే ఉ బానే వస్తాయిలే
ఏమో డౌట్ డౌట్ గానే ఉంది ఈ సారి
ఎం కాదులే
ఇహ్మ్
ఇహ్మ్ పని చేయలా మాది ఇంకంతే నైట్కే అది పని చేసేది
నైట్ టెన్ అలా అయితే అయినా కొంతమంది చూస్తానే ఉంటారు ట్వల్ కేయినా
అవునవును
పక్కన వాళ్ళ కూడా చూస్తుంటారు పాస్వర్డ్ ఏం పెట్టుకున్నారా.
పాస్వర్డ్ ఏం ఉండదు అంతే రోల్ నెంబర్ కూడా
అందరు చూసుకునేస్తారు కద అయితే
ఆ అంకా డేట్ ఆఫ్ బర్త్ తెదు డేట్ ఆఫ్ బర్త్ అ కూడా కొట్టాలి అదొక్కటి తెలిస్తే కొట్టెయొచ్చు
మాకైతే పాస్పోర్ట్ వచ్చి మరోనా నెంబరే పెట్టినారు మేం చేంజ్ చేసుకునేసాం.
అంతలే
హ్మ్ సరే అక్క బాయ్
ఆ బాయ్